హలో ఆ బాగున్నారండి
బాగున్న మీరు బాగున్నార
ఆ బాగున్నామండీ
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఆ ఇంకా తినలేదండీ తినాలి మీరు
లేదండి తినలేదు
అచ్చా ఇంకా తినలేదా మరి ఏం కర్రి
ఈ రోజు ఆలూ కర్రీ అండి
ఆలు కర్రి యా
అ
అంటే మీ మమ్మీ వాళ్ళు చేస్తే నువ్వు తింటవ్ అంతే
అ అవునండి నార్మల్గా మ్యాగీ ఏ ఆమ్లెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అట్లాంటివి తీసుకుంటాను అంతే
అచ్చా హ్ అది ఎలా చేస్తారు
నార్మల్ గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే నార్మల్గా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ప్యాన్ లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసి అవి మంచిగా ఫ్రై అయినాక అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసి వేసి అనియన్ బ్రౌన్ కలర్ అయినాక దాంట్లో ఎగ్స్ త్రీ ఫోర్ ఎగ్స్ వేసి
చిన్న చిన్న గా కొంచెం మెల మెల్ల గా చెప్పవ అర్ధం కావట్లా ఇట్లే మల్లా ఫస్ట్ నుంచి చెప్పు.
ఆనియన్స్ ప పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి.
ఆ
తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి.
ఆ
ఇక దాంట్లో ఎగ్స్ బీట్ చేసి అందులో ఒక ఫోర్ టు, ఫైవ్ ఎగ్స్ వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ మంచిగా ఫ్రై అయినాక దాంట్లో కొద్దిగా పసుపు, కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ రైస్ వండి పెట్టుకుంటాం కదా. దాన్ని యాడ్ చేసుకొని కలుపుకొని పై నుంచి కొత్తిమీర, ధనియాల పొడి కావాలంటే మసాలా యాడ్ చేసుకుని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇట్లా వదిలేస్తే అయిపోద్ది.
అంతేనా మొత్తానికెంత ఫిఫ్టీన్ ఒక మినిట్స్ పడతాద ఆ టైమ్
అవునండి
ఒక పావుగంట వరకి రెడీ అయిపోద్ది ఉ నాకు రాదు అందుకే అడిగిన
ఓకే
ఊ మరి మమ్మీ దగ్గర నేర్చుకోవచ్చు కదా మరి కర్రీస్ ఇట్లా
నేర్చుకుంటామండి మెల్లమెల్లిగా
అచ్చా మ్యరేజ్ అయిందా
లేదండి
ఆహా మ్యారేజ్ అయ్యే లోపు నేర్చుకుంటే అయిపోయి ఏ ఇబ్బంది ఉండకుండా ష్ ఉ
అవునండి
అవునవును ఇంకా ఏమన్నా ఈ మధ్యలో ఏమన్నా మూవీస్ చూసారా?
లే మూవీస్ అంతాగా చూడనండి నేను
ఉహు మరి ఏమి ఇష్టం? ఆ నేను అంటే చూస్ చ్చ నార్మల్ గా అంటే కొత్త మూవీస్ కాకుండా వేరే ఏమన్నా పాత సినిమాలు గిట్లా ఏమన్నా థ్రిల్లింగ్ లేపోతే ఏమన్నా హరర్ హరర్ మూవీస్ ఉ
ఏం టైప్స్ ఆఫ్ మూవీస్ చూస్తారు కామెడీ, హారర్
ఆ అదే పా కామెడీ ఏం చూడను కానీ మామూలుగా ఈ హర్రర్ మూవీస్ ఉంటాయి కదా. అవి లేకపోతే ఇగ సస్పెన్స్ ఉంటాయి ష్ణ మూవీస్ అలాంటి నవే చూస్తానయిటు రోజు
రీసెంట్ గా ఏమన్నా మూవీ చూసారా?
నా చూసినామండి మూవీ.
ఏ మూవీ అండి దైమన్ స్టోరీ చెప్తారా?
ఆ చెప్తానండి
చెప్పర
ఆ నిన్ననే ఒక మూవీ చూసిన అది ఏంటంటే ఒక ఏమంటారు ఎట్లాగో మూవీ అంటే ఒక విలన్, ఒక హీరో ఉంటాడు కదా. ఊ అయితే హీరోకి ఏంటంటే అయన ఇప్పుడు మా మూలుగా కళ్ళు లేని వాళ్ళు కళ్ళు లున్న వాళ్ళు మనుషుల్ని చూడలేరు కదా.
అవును
అలాగే నే ఏంటంటే నాకు కళ్ళ ఉంటాయి కానీ ఒక్కసారి ఒక పర్సన్ని చూసిందంటే మళ్ళీ ఎట్లైనా మళ్ళీ మర్చిపోతాడు అంటే షార్ట్ టైమ్ మెమోరీ కాదు ఫేస్ గుర్తుపట్టడు
ఓకే
ఫేస్ చూపేట్టడు ఒక రోజు ఏమవుతుంది అని రోడ్ నుంచి వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది
అ
ఆ యాక్సిడెంట్ జేసింది ఎవరంటే మళ్ళీ పోలీసే పోలీసే యాక్షన్ జేస్తాడు ఇతనూ ఆ రోజు నైట్ ఫేస్ జూస్తాడు కాకపోతే నెక్స్ట్ తెల్లారి మళ్ళీ మర్చిపోతాడు అయితే కేసు పెడదామని పోలీస్ స్టేషన్ అదే పోలీస్ స్టేషన్ ఈయన పని జెసే పోలీస్ స్టేషన్కే వెళ్తాడు వెళ్ళిన తర్వాత కేసు పెడదాం అని పోతే అదే ఎస్ఐ అక్కడ ఉంటాడు ఎస్ఐ ఉంటే ఇనెందీ నేను ఎస్ఐ తోని మాదు డీఎస్పితోని మాట్లాడాలి అని చెప్పి పోయి డిఎస్పితోని మాట్లాడతాడు వీడికి ఎస్ఐ గానీకి ఒక టెన్షన్ వీడూ నా గురించి ఏం చెప్తారో ఏమో అని అయితే పోయి కంప్లైంట్ ఇస్తాడు ఇట్లా మొన్న యాక్సిడెంట్ అయిందిగా మేడం నేను చూసిన కాకపోతే నాకు ఇట్లా అతను ఏందంటే చూసిన వెంటనే మర్చిపోతడుగా అతనికి అతని దగ్గర ఒకటి సర్టిఫికేట్ ఉంటది డాక్టర్ ఊ డాక్టర్ సర్టిఫికేట్ ఉంటది సర్టిఫికేట్ ఉంటది నేను చూస్తే ఇట్లా మర్చిపోతాను మేడం అది ఇది అంటే మరి ఎలా గుర్త్ గుర్తుపడుతవ్ అది ఇది అంటే అతను ఇద్దరు కొంచెం అట్లా ఫైటింగ్ ఏమో ఐతది అతను అతని చెస్ట్ మీద చిన్న అప్పుడు చిన్న పాపలు ఉంటారు కదా ఒక లెగ్ చిన్న పిల్లల కాళ్ళు ఉంటాయి కద లగ్ లెగ్
అవును
ఆ అచ్చు అతని మీద ఆ తను ఆ అతను చెస్ట్ మీద ఉంటాదన్నట్టు
ఒకే
తర్వాత ఇగ ఫైనల్ గ ఎం అయితది లాస్ట్ కు అతను అది వాళ్ళిద్దరు మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు సడన్ గా ఆ బటన్ ఒకటి ఇప్పుంటది దాని మీద కాలచ్చుంటది ఆ కాలచ్చుజూసి నువ్వే గదా జం ప్పింది నువ్వే పోలీస్ అయి ఉండి ఇట్లా జేసినవ్ ఏంది అంటే నేం జేయలేదు మా మేడం కోసం జేసిన అది ఇది అని జేప్తాడు ఎందుకు మీ మేడం కోసం ఎందుకు జెసినావ్ అంటే ఆ ఆ ఆమ్ ఆ పోలీస్కి వాళ్ళ హస్బెండ్ ఉంటాడు అళ్ళకి పిల్లలుండరు అన్నట్టు అచ్చ వాళ్ళకి పిల్లలు ఉండ పోతే ఏమైతది వాళ్ళింటికి ఒక పని మనిషి పని చేయడానికి వస్తది
అ
ఆ పనిజేయడానికి వస్తది పని మనిషి ఆ పని మనిషి మంచిగా హెల్తీగా ఉంటది ఆమెకు పెళ్ళి పెళ్ళి కాదన్నట్టు ఆ పెళ్ళిగాక పోతే ఆమె ఏమంటారు ఆమెకున్న అంటే ఆమె ఆల్రెడీ అంత ముందుకు ఒక ప్రెగ్నెంట్ ఉంటంది వాళ్ళ పిల్లల్ని తీసుకోచుకొని సాధు సాదుకుందామని వీళ్ళు ప్లాన్ ఏస్తారు అయితే ఈ ఈ డేస్ ఇ ఉంటది కదా వాళ్ళ హస్బెండ్ అమెను పట్టింకోడు ఈమెనే ఊకే ఆ పట్టించుకుంటా ఆమెను అంత నెగ్లెక్ట్ చేసుకుంటా వాళ్ళ వైఫ్ ని నెగ్లెక్ట్ చేసుకుంటా ఈమనే మంచిగా ఇప్పుడు ప్రెగ్నెంట్ తోనుంటేలా ఉండాలి మంచి హెల్తీ ఫుడ్ దినాలి అవి దినాలి ఇవి దినాలి గదా అందుకు అతను ఆమెకె ఏకో చూసుకుంటాడు మంచిగా నీట్ గా చాలా అట్లా చూసు అయితె ఆమెక్ నచ్చద్ నచ్చకపోతే అట్లా యాక్సెంట్ జేపిస్ చన్నట్టు ఆ పనిమనిషికి ఇది స్టోరీ మ్
మూవీ పేరేంటిదండి టైటిల్
ఇంకా క్రికెట్గిట్లా ఏమైన్నా జూస్తారా ఏమన్న రీసెంట్ గా వరల్డ్ కప్ అయిందిగా
లేదండీ నేను క్రికెట్ అంత జూడను నాక్ నచ్చ అంతే
క్రికెట్ నచ్చదా అంటే స్పోర్ట్స్కి ఇట్లా ఏమ్ నచ్చవా
నార్మల్ బ్యాడ్మింటన్ ఆడుతాను అంతె
ఆహా బ్యాడ్మింటన్ ఆతో అంటే ఎట్లా ఇంట్లోనే ఏమన్నా కోట్ ఉందా లేక్పోతే బయటికి పోయి ఆడుకుంటర
అయితే నార్మల్ బయట ఆన్య వాళ్ళతో ఆడుకోచు ఫ్రెండ్స్ తో బయట గ్రౌండ్ కి ఎళ్తాన్ అప్పుడు
ఆ అట్ల కొంచెం టైం పాస్ ఐతదా వన్ అవర్ టూ అవర్స్
ఆవునండి
మ్ హ్ ఒక బ్యాడ్మింటన్ అ మిగతా ఏం లేదు షెటిల్ గిట్లా ఏం లేదా
షటిలే అండి బ్యాడ్మింటన్ అంటే
మ్ బ్యాడ్మింటన్ అంటె షటిల్ ఏన నేన్ వేరేది అనుకున్నా
ఎవన్నా
నేను అదేమంటరు నార్మల్ ఈ హాకీ ఉంటది గ స్టిక్
లేద్ అది కాదండి బ్యాడ్మింటన్ అంటే షటిలే అండి
షటి లేనా
షటిల్నె బ్యాడ్మింటన్ అంటారు
మంచి బుక్ అయిన గదా ఇంకా అదొకటేనా
అంతే అండి నార్మల్ ఇంట్లో క్యారమ్ ఆడ్తం
ఆ క్యారమ్స్ ఆడతరా ఇంట్ మీ బ్రదర్ ఇట్లా బ్రదర్ సిస్టర్స్ అందరు కూర్చొని ఆడుకుంటర
అ అవునండి
మ్ హ్ ఔన
మ్ మీర్ ఏమన గేమ్స్ ఆడ్తరా
హా నేన్ ఒకటే గేమ్ ఆడ్త అండి ఆ ఒకటే గేమ్ ఒకటే పిచ్చి క్రికెట్ పిచ్చితప్ప ఇంకేం పిచ్చిలేద్ ఆ క్రికెట్ ఆడ్డం గానీ క్రికెట్ చూడం గాని ఆ ప్రతి ఒక్క మ్యాచ్ చూస్తా మళ్ళీ ఇప్పుడు సెంట్ గా మళ్ళి ట్వంటీ ఎయిట్ కి ఐపీఎల్ ఒస్తుంది కదా అది గుడా జూడాలె
ఏ టీం కి సపోర్ట్ జేస్తారండి ఐపీఎల్ లో మీరు
ఏటీఎం అంటే ఎక్కువా వచ్చేసీ బెంగళూర్ ఆర్సిబి తర్వాత్ త ముంబై తర్వాత చెన్నై ఈ మూడు బాగా ఇష్టం ముంబై ఆర్సిబి చెన్నై
ఓకే
మీరు చూడరు కాబట్టి మీక్ ఆడ తెలియదు కావచ్చు తెలుసా కనీసం
నార్మల్గ టీమ్స్ నేమ్స్ తెలుసు కాని నీక్ నేను మ్యాచ్ ఫస్ట్
ఎ బయట ఇన్స్టాగ్రామూ అటు ఇట్ టూ ఫ్రెండ్సు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటప్పుడు అరె ఐపీఎల్ అంటే ఆర్సిబి టీమ్ అది అది అని తెలుసు అంతే విరాట్ కోహ్లీ అది ధోని రోహిత్ శర్మ అంతెనా
అంతే అండి
అచ్చా మరి ఏ టైంకి తింటర్ మీరు
మాదీ నైన్ నైన్ థర్టీ ఐయిద్దండి
అమో అంత లేట్ ఐతదా నైన్ నైన్ థర్టీ మరి ఎప్పుడు వన్కుంటర్ మళ్ళీ
మేమ్ టెన్ థర్టీ లెవెన్ వరకు వడుకుంటామండి
టెన్ థటీ లెవన్ వరకు వన్ కోని మళ్ళి సెవెన్కి లేశుడేనా
లేదండి మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్ట్ నైన్ కల్లా లేస్తామండి
ఎయిట్ థర్టీ, నైన్ మ్మ్ హ్మ్ మళ్ళీ లేసేసి ఇగా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ తినడు మళ్ళీ మళ్ళీ సేమ్ ఇయాల కూడ రోటీనేనా వచ్చ ఒక మ్యాగి ఒక్కటేవచ్చు ఇప్పుడు నువ్వు చెప్పింది ఏదైతే వచ్చు అది ఒకటేవచ్చు మిగతావి రావు అంతేనా ఇది టీ అ ఇ ఇది వచ్చా ఛాయ్ చేయడం ఇట్లా అది కంపల్సరీ వచ్చే ఉంటది కదా ఈ మధ్యలో అబ్బాయిలు కూడా చేస్తారు అది ఇక అమ్మాయిలు రాకపోతే
అవునండి వచ్చండి
ఇంకా అంతేనా
అంతే అండి
ఓకే అండి రైట్
ఓకే
ఆ